హలో
బావున్నావర బావున్నావరా ఆ బాగునా చానా రోజుల తర్వాతా ఫోన్ చేసినవే
అర ఏం చేస్తున్నావ్
ఏమ్ లేయరా మొబైల్ చూస్తూన్న నువ్వు
హలో
హలో ఎక్కడున్నావరా ఏం చేస్తున్నావ్
ఆ నేను ఖాళీనే లైట్గా చదువుతుంటే
ఆ
ఎగడుతు
అవునా ఎట్టున్నారూ అందరు ఇంట్లో వాళ్ళు బాగున్నారా
అంత బాగున్నారు
ఉమ్ ఆహ అదే సే రావల్రా ఈ వర్క్ అయిపోతే ఈ ఫెస్టివల్ కి ఊరికి రావాలి
ఉహు అదే ఫెస్టివల్ బాగా జరుగుతుంది కదా చాలా రోజులయింది ఊరుకొచ్చి
అదే మన ఊర్లో ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్ ఇదే కదా మం చిగ జరుగుతది నేన్ వీలు చూసుకొని రావాలి ఇంటికి
అదే ఎప్పుడు మరి ఏమన్నా ఎగ్జామ్స్ అని క్యాన్సల్ అని చేసేవ్
ఎగ్జామ్స్ ఏం లేవు వీలు చూసుకొని రావాలి ఉమ్ మన ఫ్రెండ్స్
అందరు వస్తరు అందరుూ ఒక్కొక్కరు ఒక్కో చోట ఉన్నారు పనులోన కానీ వస్తామన్నారు పండుగ గదా
ఆ అదే అందరు వస్తే బాగుండు
అందరు వస్తే బాగుంటది మరి అది అందరు చలా రోజులు ఐంది కలిసి
ఆ అందరు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కలర్ఫుల్గా
ఈ పండుగ మెయిన్ ఈ పండుగ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత మరి పండగ
ఆ ఈ పన్న ఈ ఫెస్టివల్ లోనే అందరు కలర్ఫుల్ గా డ్రెస్సింగ్ స్టైల్ చే
అంత అస్సాంస్టెల్ ఇప్పుడు పండక్కి
ఆ ఊర్లో అందరుూ ఒకేసారి కలిసి ఎక్కడ పోయిన వాళ్ళు వచ్చి
ఆ
ఉమ్ మన ఫ్రెండ్స్ అంతా వస్సా వసా అన్నారా ఫోన్ చేసినవ ఎవరికైనా
ఆ చేసినా కొంతమంది చేసినాను
ఆ
వస్తామంటున్నారు
అవునా అయితే మనం ఏదైనా ఫెస్టివల్ కి ప్లాన్ చేద్దామా
ఆ చెయ్యాలి మరి ఇం కంపల్సరీ
ఆ అదే ఏదైనా కొద్దిగా కొత్తగా డ్రెస్సింగ్ కాని
ఒకరోజు సి టౌన్కి వెళ్ళి
ఆ
కొత్తవి తీసుకొతాం
అదే మన ఫ్రెండ్స్ అందరు వచ్చిన తర్వాత వెళ్దాం చేసి వెళ్దాం
ఎక్కడ ఇంక ఊర్లో నా నార్మల్ ఇంక డైలీ రొటీన్ వర్షాలు పడుతున్నాయి
ఆ వర్షాకాలం స్టార్ట్ అయింది
అదే విత్తనాలు పెట్టినాము పత్తి పెట్టినాము
ఆ అవునా
హ
అయితే ఊర్లో సమస్యలు ఏం లేవా
వానే సమస్య వాన రావాలి
అయితే ఇంకా డై డైలీ ఇంటి దగ్గరనేేనా
ఇం ఇంటి దగ్గరే ఇంకేం పనిలేదు ఇప్పుడు
ఆ
నువ్వు అక్కడ బాగున్నావా అంతా
ఇక్కడ అంతా బెటర్ మంచిగానే
ఇంక ఎట్లా అంతా కోచింగ్ బాగుందా
ఆ బాగుంది బాగుంది
హు
అ మన ఫ్రెండ్ మన ఫ్రెండ్కిి మ్యారేజ్ అయిందంట
ఆ అవును మొన్న రీసెంట్గానే అయింది
ఆ అవే నేను చూసిన ఫొటోస్ స్టేటస్ లో పెడితే
అవును నువ్వు మిస్ అయినావ్
ఆ అదే అదే ఫోన్ చేసిండ మన ఫ్రెండు కానీ నేనే వీలుండి రాలే
హా కొచింగ్ ఉంది కదా కష్టం ఉందా
ఆ అదే ఇంగ వీలు పడలే నాకు
మేము కూడా ఉన్నా కానీ ఊర్లో ఎక్కువ అటెండ్ కాలే పనులు ఉన్నాయి చేనులు పనులు
అవునా వాడు ఫీల్ అయ్యింటాడు మన ఫ్రెండ్
నాకేం అట్లేం లేదు కానీ ఒకసారి కలిసి మరిీ యానివర్సరీ అయానివర్సరీకి అలా చేద్దాం మళ్ళీ
హ్మ్మ్ అంతే ఏదో ఒకటి దానికింది మెమొరబుల్ గా ఉండేటట్టు చేద్దాం ఇంకా ఆ
నెక్స్ట్ ఏంటి
ఇంకేం లేదు ఎగ్జామ్స్ మంచిగా రాసి ఇంకా చూడాలి మంచిగా చదివి
హు
ఏమవుతదొ ఇంగా మన చేతిలో లేదని
ఉ అవును కష్ట ఆ అటెంప్ట్ మాత్రం చేయగలము
అంతే మనం చేసేది చేయాలి ఇంకా రిజల్ట్ మనది చేతిలో ఉండదు
మన చేతిలో ఉండదులే
ఉ నువ్వు నువ్వేం అనుకున్నావు అయిపోయింది కదా మనం చదువు ఏం చేయాలనుకున్నావు
నేను అక్కడే రావాలనుకున్నా కొద్దిగా ఇట్లా పని ఉంది రాలేకపోయాను
అవునా చూడు వీలు చూసుకని రా
అదై రావాలి ముందగా
అదే ఇంట్లో అన్ని సిచ్యువేషన్ చూసుకొని
ఉ అదే అనుకుంటున్నా
ఆ అయితే అంతా ఓకేనా
ఉ అంతా ఓకే అంతా బాగున్నారు
మన ఫ్రెండ్స్ అంతా మ మంచి మంచి గా సెటిల్ అవుతుంటారు మనం ఇంగా చానా లేట్ అవుత
హు చాలా లేటు
ఆ
అవును ఎట్లాంటుంది పేపరు అర్థమటిక్స్ రీజనింగ్స్ అవన్నీ
ఉంటాయి అంటే ఒక్కో దాన్ని బట్టి ఒక్కోలా ఉంటాయనమాట ఎగ్జామ్స్ ని బట్టి క్వశ్చన్స్ లెవెల్స్ అటు ఉంటాయి
ఉహు ఏమేమి ఉంటాయి టాపిక్స్
టాపిక్స్ ఇంగ అన్నిటికిీ ఒకలానే ఉండాయి రీజనింగ్ అర్ధమ్యాటిక్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ సైన్స్
కాదు ఉ అర్థమెటిక్ మేయినా రీజనింగ్ మెయినా రెండిట్లో ఏది
అన్నీ అన్నీ ఈక్వల్ గానే చూసుకోవాలి ఒకటి మెయిన్ అని చెప్పలేము అనమాట
ఉహు
ఒకటి వదిలివేస్తే ఒక దాంట్లో స్కోర్ వేసి ఒక దాంట్లో రాకపోతే స్కోర్ తక్కువ వస్తయి గా
అవును
ఆ సో అన్నీ మేనేజ్ చేసుకోవాలి
ఈ అర్థమ్యాటిక్ లో చాలా టాపిక్స్ ఉంటాయి కదా ఈ రేషియోస్ మిక్చర్స్ ప్రాబబిలిటీ
అంటే ఫస్ట్ మనకు విలిమ్స్ మెయిన్స్ అని ఉంటాయిగా అవట్లకు తగ్గట్టుగా నేర్చుకోని ఉండాలి
ఉహు వా ఎంత మాత్రం చేసినావ్
నేను చేసిన మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంగా నేను ప్రాక్టీస్ చే సే స్కోర్ మంచి వస్తు
ఉహు అదే నేను కూడా వాటినే చూడాల అనుకుంటున్నాను
అవునా
అదే బుక్స్ ఏమన్నా తీసుకోవచ్చా ఎలా ఉంటాయి మంచి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి
బుక్స్ అంటే అకాడమి బుక్స్ బుక్స్ అయితే జిఎస్ కయితే దొరుకుత నార్మల్గా అయితే చానా ఉంటాయి ఆవర్ళని ఏ ఏది సరి చేయాలో సరిగా తెలియదు నాకు కూడా అవును
హ అయితే చూస్తా నేను కూడా సీనియర్స్ ఎవనన్నా అడిగి కనుక్కుంటాను
ఆ అదే అంతకుముందు కోచింగ్ తీసుకొని జాబ్ వచ్చిన వాళ్ళుండ్రగా
అదే
ఆ వాళ్ళ నడిగే తెలుస్తది
అదే వాళ్ళయితే పర్ఫెక్ట్ చెప్తారు జాబు సెక్యూర్ చేసింటారు కాబట్టి మనకు ఒక పాతుకు లా చెప్తారు
ఆ సరే ఫెస్టివల్ కస్తాగా నేను అప్పుడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చూద్దాం
అదే అప్పుడు అదే నీతో పాటె రావాలనుకున్నా
ఫెస్టివల్ లాస్ట్ ఫెస్టివల్ అనుకోని మంచిగా ఎంజాయ్ చేసోద్దాం
అదే ఊల్లో ఎంజాయ్ చేసి ఇ తర్వాత ఊరు మొత్తం చూడుకున్నట్ల
ఆ ఊర్లో అన్ని ఇగా ఎంజాయ్ చేసి చెట్లు కొండలు
మొత్తం ఒకేసారి తిరిగి ఇంకా ఊరికి బాయి జెప్పి
అంతే ఆ మన ఫ్రెండ్స్ కూడా అందరు అస్తరు
హు నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ మరి అలా అయితే ఈ ఎగ్జామ్స్ కొట్టానా
అంతే మళ్ళ ఇ మనం ఒకదాన్నే వట్టుకోవాల
ఉహు
ఆ
మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా టైం దొరుకుతుంది కదా
ఉమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టైం దొరుకుతది మళ్ళ ఇప్పుడు ప్రిపేరేషన్ ఒకవేళ కాకుండా
ఉ మళ్ళీ ప్రిపేర్ కావాల ఒకవేళ కాకుంటే
ఇంగ అంతే మళ్ళీ చూడాలి ఎగ్జామ్స్ మంచిగా రాయాలి
ఎగ్జామ్స్ మంచిగా రాయలి అది చూదాం దేవుడు ఉన్నారు మనం ప్రయత్నిస్తాం
ఉ అంతే మనం చేసేది చేయాలే
అదే
ఇంక ఇంకేంటి
ఇంకేం లేదు ఇంకా ఫెస్టివల్ కలుదాం ఫెస్టివల్ లో చూద్దాం అంతా
ఆ అంతే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత
ఆ కాల్ చేస్తా మరి మీకు ఆ రోజు
ఆ సరే అయితే ఉంటా
ఉ సరే ఉం సయ